హలో ఏం లేదండి ఖాళీ గ్ కూర్చున్నాం బాగున్నారా మీరు
ఆ బాగున్నామండి మీరు బాగున్నార
ఉమ్ బాగున్నామండి ఏంజేత్తల్లు ఇంకా కాలేదండి చేస్తం ఇగ
హు హు హాలిడేస్ లో ఎక్కడికెళ్ళారండి మరి
నేనా ఎక్కడికి ఎళ్ళలేదండి అంటే కాలేజ్ ఉంటది కదా కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాము అదే మా పూ ఇగా పెద్ద అదిగా
ఆహ ఆహా అంటే అక్కడ హాస్టల్లో ఉంటారా మీరు
ఆ అవునండి మీరు మీరెక్కడికైనా ఎళ్ళారా
మేము ఇగ అమ్మ వాళ్ళింటికెళ్ళాము అక్కడ మా తమ్ముడు ఈ పెళ్లి ఉండే ఇగ హాలిడేస్ మొత్తం అదే సరిపోయింది
ఆ సందడి సందడిగా చాలా బాగుంటది కదండి పెళ్ళి అంటే ఇంట్లో
అసలు పదిహేను రోజులు మొ హడావిడిగున్నదండి చాలా మంచిగ అనిపిచ్చింద
ఇప్పుడు పెళ్ళీ అంటే ఆడబిడ్డరు ఆడబిడ్డ అంటే మీరు కాబట్టి ఇంకా మీ పె
అవునండి మేము ముగ్గురం అండి నేను ఒక్కదాన్నే కాదు ఆ ఇగ మాదె హడావిడి మొత్తం ఇగ
అవును అయినప్పుడు ఆడుకొందెకుంటది ఆహా
అవునవును ఇగ ఫంక్షన్ బాగా జరిగింది ఇగ పెళ్ళి కూడా అయిపోయినంక వచ్చినం ఇగ ఉమ్ ఏంటండి ఆ పిల్లలు ఉన్నారండి ఆ ఇద్ ఇద్దర్ అబ్బాయిలే అండి నాకు ఇగా పెళ్ళిలా ఇగ మంచిగా ఎంజాయ్ జెసిండ్రు పిల్లలు గూడా
అవునా
అందరు పెద్ద ఫ్యామిలీగా మాది అందరం ఒకా ఇగ భరత్ అయితే మామూలుగా గాలేదండి వచ్చినోళ్ళు రానోళ్ళు ముసలోల కాడ్నించలీ డ్యాన్స్ జెసిళ్ళండి ఇగ ఇదివరకు డ్యాన్స్ అంటే ఎవ్వరు ఏయకపోయేది
ఉ హమ్ ఇప్పుడేమో అందరేస్తున్నరు
ఉందిగద డాన్స్
అవునండి అందరు వేస్తున్నరు ముసల్లోలైన పర్లేదు ఎవరైనా పర్లేదు
ఆ అసలు మనకన్నా ఎక్కువ ముసలోలే ఎక్కువేత్తాంలు
ఇంకా అంటే మనమన్నా ఎక్కడక్కడ ఎత్తం గని పాపం ముూసలోళ్ళు ఎక్కడేస్తారండి వాళ్ళకి అంటే ఉంటది గదా వాళ్ళక్ గుడా ఒక ఆశ ఏయ్యాలని
అదే అదే అప్పుడు అంతగనం ఇట్లా ఎంజాయ్ మీద టైం అనేది వాళ్ళకు లేదు ఇప్పుడు జేత్తలు వాళ్ళు అసలు
లేకనే వాళ్ళు ఇప్పుడు జేద్దామని అనుకుంటున్నారు
ఆ అప్పుడు పని పని అని వాళ్ళకి అదే సరిపోయింది పిల్లల కోసం
ఉమ్ అవునండి మీకంటే తమ్ముడు లాస్ట్ ఆ ఇగ
ఆ మా చిన్న తమ్ముడండి ఇద్దరు తమ్ముళ్లు మాకు పెద్ద పెద్ద తమ్ముడికి అయింది చిన్న తమ్ముడిదిగా
అంటే ఈ లాస్ట్ అయిప్ లాస్ట్ పెళ్ళ అన్నమాట నా
ఆ లాస్ట్ పెళ్ళి గావట్టే ఇగ చాల సందడిగగా చెప్పినాం ఇగ మంచిగా ఆ ఇగ అందరినీ చుట్టాలోచిండ్రు
ఇప్పట్లో గుడా ఇంత పెద్ద కుటుంభం గ్రేట్ అండి అసలు అంటే మీరు ముగ్గురు అన్నదమ్ములు వళ్ళీద్దరు
ఆ అవునండి మాది పెద్ద ఫ్యామిలీనే ఇగ ఇగ అందరం గూడా కలిసే ఉంటాం మేం
ఔనా
ఆ వాళ్ళింట్లో ఫంక్షన్ అయినా మా ఇంట్లో ఫంక్షన్ అయినా ఇట్లా ఇగ ఇట్లా ఇప్పుడు విడి విడిగా ఉంటాళ్ళు అందరూ ఫ్యామిలీలు అంతే గనీ
అవునండి ఇప్పట్లో గూడా ఇలా ఉండడం అంటే చాలా గ్రేట్ అండి అసలు
అవును అందరూ అదే అన్నారండి పెళ్ళికొచ్చి గూడా అందరూ మీ ఫ్యామిలీ ఉంటే చాలా మంచిగా అనిపిత్తది అసలు చిన్న కుటుంబాలు అన్నీ ఇప్పుడు ఈ రోజులల్ల ఇట్లుండుడు కష్టమే అన్నారు కానీ ఆ మాట జాలి అనిపిచ్చింది అసలు మాకు
హె హే ఆహా
ఇగ మా అమ్మ నాన్న గూడా చిన్నప్పటి నుండి ఇగ మిమ్మల్ని అట్లే పెంచిల్లు మేం ఐదుగురం అండి ఇగ ముగ్గురు ఆడపిల్లలం ఇద్దరు అబ్బాయి
ఆ అవునా
ఆ ఇగ మిమ్మల్ని చదివిపిచ్చి పెళ్ళిళ్ళు ఏసేసరికే వాళ్ళకి సరిపోయింది ఇగ
ఊహూ
ఇగ చిన్నాయన ఒక్కడి పెళ్లి చేయాలి చేయాలి అని అనుకున్నాం ఇగ ఈ ఎండాకాలంలో అయిపోయి
చేసేసారు ఇగా అయిపోయినాయి పెళ్ళిలు గానీ ఇంకా మీ పిల్ల
ఇగ మా పిల్లల పెళ్ళిళ్ళంటే ఇగ చాలా టైం పడుతదిలే
హలో
హలో కొంచెం వాయిస్ ఇన్బడతలేదండి
బ్రేక్ అవుతుందా ఇప్పుడు ఇనపడుతుందా
ఆ ఆ
మాకాడ సిగ్నల్ బానే ఉంటది అంటే ఇంట్లో గూన అయితే బానే ఉంటది
ఆ అప్పుడప్పుడు బ్రేక్ అయితాం
అవునా
ఊమ్
అంటే కొంచం అంటే మబ్బులు మబ్బులు లెక్క ఉంది కదా దాని వల్లనేమో గానీ బానే ఉంటది
వాళ్ళ ప్రాబ్లము కొంచం గాలి వొస్తాంది కదా దానివల్ల గూ ఇంతసేపు మాకు ఎండా కొట్టింది ఇప్పుడే మళ్ళీ మబ్బొచ్చినట్టు అయితాన్
ఉమ్ మబ్బొస్తుంది అంటే కో అంటే
ఆ ఎండ ఎక్కువ లేదండి తక్కువనే ఉంది
అవున్ అవునవును అంటే కొట్టినప్పుడు బాగ కొడుతుంది లై లేపోతేనే మబ్బులొచ్చినప్పుడు సల్లబడుతుంది
ఆ మీరేం చేస్తాల్లండి మరి
ఏం లేదండి పొద్దటి నుంచి అంటే ఈ రోజే నల్లొచ్చింది నిన్న రాలేదు మొన్న రాలేదు ఆ బట్టలుండే బట్ ట్టలు పిండుకొని ఇండ్లు కడు కొని పన్లన్ని అన్నీ పనులు చేసి ఇగ నిలా ఇందాక నిల్చున్నా
ఆ నల్లలు కూడా రోజూ రావట్లేదండి అస్ అసలు ఎండ అవును నీళ్ళు కూడా సరిపోవట్లే అసలు
అవునన్న నల్లొచ్చిన రోజూ నల్లొచ్చిన రోజు ఒక పండగ లెక్క అయితుందండి నాకైతే
హా హా అవును నిజం. నీళ్ళు సరిపోవట్లే అసలు. ఈది అప్పుడు వా పని ఎక్కువైతాంది గదా?
ఆ చాలా
ఆ రోజే బస్ అవును మాకు కూడా అట్లనే అయితాంది. ఆ రోజే అన్ని పనులు చేసుకోవాలె. ఎప్పుడు తెల్లారె ఏం పనుంటలేదు మళ్ళా?
ఏం లేదు బట్టలు పిండుదాం అంటే నీళ్లు ఉండవు కాబట్టి బట్టలు పిండము.
ఆ పనుంటది కాని వా హా ఇగ నీల్లుటనే కదా పని ఏ పని చేయాలన్నా మనకి నీళ్లే కదా అండి.
వామ్మొ నిజం గా దేనికి నీళ్లు నీళ్లు లేకపోతే అన్నీ అక్కడ ఆగుతాయి.
అవును అసలు ఈ కేసీఆర్ వాటర్ మీకు వస్తాయా అండి?
మా కాడదాకా రావండి. మా దగ్గర రావు అంటే రోడ్డు మీద వస్తున్నాయంట మాకు నల్ల నీళ్ళు మాకు ఎనుకట నల్లుండే కదా అంటే
ఆహా అదేనా ఇంకా మీ ఊళ్లో వాటర్ రాలేదా అండి?
రోడ్డుకున్నాయేమో కానీ మాకైతే మా బజార్ కైతే రాలేదసలు.
అవునా ఇప్పుడు ఎక్కడ చూసినా అవే నీళ్లు అసలు. కానీ ఇప్పుడు ఆహా మీ దాకింక రాలే కావచ్చు పైప్ లైను. అంటే మీకు బాయి వాటర్ అస్తయా నల్ల
మ్ అవునవును.
మీకు నల్ల నీళ్ళంటే బోర్ వాటరా బాయి వాటర్ ఇస్తారా?
అంటే మేము అవి తాగేది అన్నమాట. తాగే నీళ్లే మాకు ఇస్తున్నారు అన్నమాట. మాకు చెరువు దగ్గర కదా పెద్ద బావి ఉంటాది.
ఆ అవే ఫిల్టర్ వేసి పంపిస్తరా?
మ్ అవును అండీ.
ఓహో, అన్నిటికి అవే వాడతారు కావొచ్చు.
తాగడానికి మేము సపరేట్ గా తెచ్చుకుంటాము. ఇవి ఓన్లీ ఆ పనికి ఈ పనికి ఇంట్ల పనులకి. ఏం అంటే మళ్ళా బియ్యం కడగడానికి బోరింగ్ కాడిగి పోయి తెచ్చుకుంటాం మేము.
ఆహా! ఓన్లీ ఈ బట్టలు పిండుకోవడానికి దానికి వాడతారా?
మ్ అంతే నల్ల నీళ్లు.
మ్ మినరల్ వాటరే తాగుతారా అండీ మీరు? బోర్ వాటర్ తాగుతరా? ఈ మినరల్ వాటర్ తాగొద్దు అంటారు నిజమేనా అసలు. మోకాళ్ళ నొప్పులు వొస్తాయి ఫ్యూచర్ లో ఫ్యూచర్ లా మోకాల నొప్పులు వొస్తాయ్. తనే అంటారు అదే అసలు నల్ల నీళ్ళే మంచియి మంచియి అండీ ఈ నల్ల నీళ్ళు గుడా మంచి తియ్యగా ఉంటాయి
మాకు రావట్లేవు కదా మళ్ళీ ఇప్పుడు నల్ల నీళ్లు చాలా దూరం పొయి
ఆ మీకు రావట్లే అవును అట్లా కూడా ఇబ్బందే గ కానీ ఇవి రాడమ్ వల్ల కొంచెం ఫ్యూచర్ లో మోకాళ్ల నొప్పులు వొస్తాన్నయ్ అంటాళ్ళు అసలు మంచిది గాధ్ తాగద్దు అంటాళ్ళు గాని ఇప్పుడు ఎక్కడ చూసినా అవే
మేమ్ అయితే మా హాస్టల్ లో ఉన్నప్పుడు అయితే ఇగ అయే నీ
చిన్నగున్నప్పుడు అయితే ఇగ అయె నీళ్లు తాగక తప్పేది అవును అంతే ఇగ హాస్టల్ ఉన్నప్పుడు ఏం చెత్తం అవే తాగాల హాస్టల్ లో ఫుడ్ మంచిగా ఉంటదండి
ఆ బాగుంటదండీ మా కాలేజ్ లో
ఆహా మార్నింగ్ టిఫిన్ బెడతారా మరి
ఆ టిఫిన్ పెడతారు వారానికి రెండు సార్ల బాయిల్డ్ ఎగ్ ఏస్తరు మళ్ళీ రెండు సార్ల చికెన్ పెడతరు చికెన్ వెట్టినప్పుడల్ల బగార రైస్
ఆహా అంటే సండే బగారా ఓన్లీ సండే సన్డేనా వీక్ ఆ టిఫిన్స్ వీక్లీ టూ టైమ్
రోజు టిఫిన్ పెడతారు మార్నింగ్ అయితే అంటే ఇడ్లీ పెడతరు మళ్ళీ చపాతి పెడతరు ఉతప్ప ఇగ అలా బెడతరు అనమాట
ఆహా అంటే ఇట్లా సరిపోయే అంత పెడతరా వాళ్ళ ఇష్టమేనా
సరిపోయేటంతే పెడ్తరు అంటే మనము పొద్దు పొద్దుగాల పోయిరు అనుకో అంత పెట్టరు కానీ అంత లాస్ట్ పోతాం కదా
ఉంతలా
లక్ష పోయినప్పుడు అక్కడైతే ఉంటదో అది మనం మనమే పెట్టుకోవచ్చు అనమాట
ఆహా అంటే కొన్ని హాస్టలల్ల ఎక్కువ ఫుడ్డు పెట్టరు సరిపోయే అంత అంటరు గదా మీకు మంచిగానే పెడతార అవునా సరే అండి మరి ఉంటున్నా కొంచెం పనుంది
ఆ సరే అండి